ఏం చేస్తున్నావు
గత నలభై నిమిషాల నుంచి ఎక్కడన్నాను ఇప్పుడు అక్కడే ఉన్నా
నలభ నిమిషాలయంద మనం మొదలు పెట్టి ఇది ఐద అదు అహో గెంటా అతుంది నా దిగ దగ్రా
ఇది మాట్లాడితే అయిది దగ్గర దగ్గర
అ ఏం చెప్తున్నారు వాళ్ళుద్దరూ
ఆ వాళ్ళిద్దర ఇప్పుడు అమ్మమ్మ వచ్చి ఏంటి సంగతి ఉంది ఒక అర గంటలు వస్తా అని చెప్పా మనకి ఇంకా ఉన్నాయిగా లోపలికి వెళ్తే తెలుస్తుంది ఏంట అని
ఇకా అే పెళ్లిికడుకి షాపింగ్ ఎక్కడ చెస్తున్నాడు బట్టల
వాళ అసలు ఫోన్ చేసారా షాపింగ్ ఎల్లా ఉండు ఆహా
ఆ
మసలా జఫాగఢ వాన్ని తిట్టంలో తప్పులేదు ఏం పర్లేదు ఆ ఆడు ఇంక ఇప్పుడాల్సి ఇంకెప్పుడు వెళ్ళడు వాళ్ళక్కొల్లు లేరుగా
హు హ
వెళ్తారా ఏమో ఆన్లైన్ లో ఫోటో పెడతాడేమో
అళ్ళక్కొల్లా ఊరేళ్ళి తెచ్చుకుంటాడేమో అక్కడ బాగుంటాయి గా
అంటే ఇడి పెట్టాల్సింది నీళ్లుగా వళ్ళని తీసుకెళ్ళాలంటని కష్టం వాళ్ళు ఎక్కడే కొంటారు
ఆ డబ్బులు ఇచ్చేస్తా ఆడే తెచ్చుకుం తాడేమో వెళ్ళి
ఏ ఏమో అంటే వీని పక్కన ఉంటే బడ్జెట్ లో రేట్ ఎక్కువ ఉంది అనుకో బాగాలేదు అనొచ్చు కదా
గుంటూరు సి గుంటూర ఎన్టీఆర్సి విజయవాడ ఎన్టీఆర్సి మైలవరం బపట్లా చీరాల తిరుపతి
మైలవరం వద్దు చాల దూరం ఎళ్ళలేరు
మైలవరమా ఆ మొన్నెల్లాడుగా సరిపోయిద్ధిలే అది
ఒక రోజు అక్కడే సరిపోద్ది దగ్గర్లో ఇంకేం లేవా
జరిగల్లో లేవు అన్ని ఫుల్ అయిపోయినాయంట
అవునా అయ్యా మరి ముందు పెట్టుకోవాలి కద
అ కంద నా పడత జ్ఞ హు ఎక్కడా ఆ అలా ఆ అవ్వట్లేదా ఎందుకు అవ్వట్లేదు అ
వాన్ని మైలవరం లాస్ట్ ఆప్షన్ అదే అది లాస్ట్ ఆప్షన్ పెట్టమంటే సరిపోద్ది
ఆ లాస్ట్ ఏ పెట్టలే
మధ్యలో ఉంటే వాడు అది కొట్టేస్తాడు అది ఒస్తే
మ్ హు
మనం పెట్టి ప్రయారిటీ ప్రకా రం
ఇదదే
పై నుంచి వస్తే అది పెట్టేస్తారు హు అర్ధం కాలే హలో
హలో అంతే సంగతి ఇది అంత హడావుడి
హు
అ
మనడు లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ పెట్టటు గనపడత దు ఇక్కడ ఎక్కడ పెట్టుకు బయటకి వెళ్తే పాటుకి అయిపోయది
అయిపోయేది అసల చెప్తే మాట వింటవు వంద తీసుకుంటాడు ఇందాక నుంచి వాల్ నాన్న కూడా ఆ రెండు గంటల నుంచి చేస్తున్నాడు కలమంటే ఇయల అలా నాన్న అదే సెప్పి చెస్తే అరిసి ఎలా బయటికిెళ్ళి చేసరా అని ఎందుకు నేనే పడతా నేనే పడతాను ఎని సాద పడత ఇత్తనాడుకే ముందుకి ఎక్కి ముందుకి అ
అదే అదే ఇంక ఎంకేంచేస్తాం లాస్ట్ డేట అడుపుడుకి ఎతేక సరిపోద అంటే ఆ కౌన్సలింగ్ లో మాత్రం చేయద్దండి
ఆ అంత హడావుడే అమ్మ అడికి
ఆ సూపర్ అన్నా పెట్టాలి చక్క ఎక్కడ కావాలి అక్కడ వస్త తది
హ ఓపినయింద ఎప్పుడొ మార్చి సమంతా ఫిబ్రవరి సెవెంతే ఓపన్ అయిందంటే త తొలి లేదు మాకు చూసుకోవాల ఇడు మాములు క్యాజువల్ గా చూసుకుంటే మొన్న వారం క్రితం ఏమో చూస్తే అసలు మార్చ సెవెన్ అయితే లాస్ట్ ఎక్స్టెండ్ చేశాడంట సెవెంటీన్త్ వరకు ఇది మార్చ ఆ థాడు ఫోర్త్ ఏమో చూసుకున్నాడు ఇడు
ఆ
చూస్తే ఇంక అప్పుడు వచ్చింది లాస్ట్ డేట్ సెవెన్త్ ఎక్స్టెండెడ్ టూ సెవెంటీన్త్ అని
ఆ
ఆ
అ
అది ఎన్న పెట్ ట్టాడు నేను నవ్వలేదుని చెి మళ్ళీ ఇవాళ మొదెాడు వెళ్ి బయటకి వెళ్ళి పెట్టేసి వచ్చారా క నట్ సంట్ర ఎండో
ఎంటమ్న్న మడపిలర అస్సలు
హ
అ మనిషిినళ్ళు తాగు దగ్గ వస్తుంది గంత పొడి బారిపోయింటంది గంట నుంచి మాట్లాడుతున్నావుగా తాజా వాటర్
ఒక బాటిల్ పెట్టుకోవాలి బాటిల్ హక్కన పెట్టుకుంటే కానీక అవ్వాలి
ఆ మే అమ్మ అలాగే పెట్టుకున్న అంతగా వాటర్ వాటర్ పెట్టుకని ఏమన్నా తాగుతూ త అల్ప ప్రాణలు మనం
శర ఇదను
అ
అ
అదదు
ో ఎంత మా
ఫస్ట్
ఏ మీిరులంగ ముగ్గురు మ గంటల గంటలు మాట్లాడతారు కాగానీ మీ ఇద్దరు మాట్లాడుకోరు
మళ్ళీ ఇస్తదా మనే మళ్ళు రెండోసరితి మళ్ళీ ఆడ మాట్లాడమంటాన్నా వాల కాదు
హ
నాకి నీ పిక లేకపోతే నేను మాట్ మాట్లాడతాంటంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇస్తతే నేను మాట్లాడలేను అ నాలుగు సెకంల మనిషాలుగా మాట్లాడేస్తా అంటున్నా
ఆహా హంగ్ అ మాట్లాడంగమ్ మ ఇద్దరం
ఆ అదంటే కంటిన్యూగా ఆకాలే కదా ఇది మళ్ళీ మధ్యలో ఎందుకులే అని ఆ ఆ ఇంకా నాక అయిపోతాయి ఇది మాత్ర అలాంటే
ఆ అంతె నెక్స్ట్ దానికి
ఉం ఉ మీటికా రెండు ఉన్నాయా అవితో ఆ రెండు మ మాట్లాడ
నా రెండు దాంతో మాట్లాడేస్తే దన్ని ఆడుకుంటా దాని ఫెస్టివి సరిపోద్ది
ఉం అంతే ఇంకా కాసేపు పగా అడు చేతడు
ఉ అంతే
ఉం
ఇంకేంటి సంగతులు
ఇ ఏమున్నాయి ఇంకా చెప్పాలి
ఈ ఫోన్ మాట్లాడితే రోజు అన్నా అయిపోతుందోగా విమాన దసయిపోతన్నాం
పతంద అర్థం కావట్లా
అదే కదా పెద్ద పనే మనం ఎలా ఉంటే కాల్ సెంటర్ల్ ఎట్లా బాతు తార ఎందో
ఆ
వామ్మో ఇంకా న శైలి మన కాల్స్ అదే మీ అమ్మాయి మన స కల్ సెంటర్ ఉంది అదేంకి రెండు రోజులు చేసి మమ్మీ ఫోన్ చేసేది
అవును ఇంక అందుకే ఆగిపోయింది ఆ
మమ్మీ దవడాల్ నొప్పులు మమ్మీ తిరిగి పోతాయంటుంది అసలేవాన ఉ లోక్కి ప్రాణం
ఏదో పై ఈ ఆకారాలే గాని లోపల అంత డోల్లే
ఓ అంతే
అదా అదే చెప్తే మా చెల్లితే ఉం సైదుగా అసలు ఒలి కదలనవదు అసలు ముందు లెగవదు కుచ్చన్న చోటే కుచనే ఉంట తది ఫోన్ పట్టుకొని
ఏదో ఒకటి ఏం చేస్తాం ఏదో ఒకటి మాట్లాడు కోాల కదా
అదే కదా అదే మా చెల్లుకి చెప్తే అలిసిపోతున్నాం అంటే ఎందుకు నేను ఎన్నికను మాట్లాడా నాకేం అవ్వలేదుగా మీకెందుకు అంటుంది
మాకన్నా ఎక్కువ మాట్లాడుతారు రోజులో పొద్దున ఎనిమిది నుంచి సాయంతం మాం అరరాకంటే దగ్గర ఒక పది గంటలు మాట్లాడతారు అళ్కే పంపించి జు జుబ్బి
ఆ అల్వాత అయిపోయింది మా
ఆ అసలు ఎంత సునాయసంగ మ పడిందో జో
అవును తెలియలేదు నాతో కూడాడ ఫైవ్ కాల్స్ మాట్లాడింది అప్పుడు వెంత వెంటనే వెంట వెంటనే అవును
ఓట్ మాట్లాడతార మాట్లాడతార మాట్లా
అవును ఎగటి మాట్లాడతానే అవుంటంది ఎరా
మనం ఎతుక్కకోవాల్సి వస్తుంది
ఆ అవును అసలు లేదు టాపక్ ప్రాబ్లం లేదు ఏదంటి తేదందు పోతుంది అల్కి అల్కి పడున్న దాని దగ్గర ఉన్నాయి చాలా టాపిక్స్
అంతంత గసు స్కూల్ కళ్ళదిగా ఏముంది ఒక క్లాస్ స్టోర చెిన ఈ
స్ల్పో అంతతే ఆవును
ఆ
న్మాత
హ ఇంటిదే లాస్ట్ కాాల
ఆ దీంత ఇవద్దు ఇంకా మళ్ళీ ఇవ్వకుంందంతే బాగుంద అమ్మ మళ్ళీ అఐదు పట్ందంటే ఇంక పట్లేదా అయితే పర్లేదు
ఆ అయిపోతా ఇవ్వట్లేదు నా నాదన తర్వాత జూరాలి బాబాయ్ ఎన్న ఉన్నాయిడి అ చక్కగాసారి నేను బిర్యానీ చేసి చెప్పా పొద్దున ఆ మా ఇ నాకు ఎట్లా చేస్తంది చెప్పింది ఇంటకా దాని మీద ఒక మాట్లాడుతుే దా మీ ఫర్నిచర్ మాట్లాడు ం అనిపించింద మాట్లాడాక ఏదో ఒకటి లాగి లాగి చెప్పింది తే ఎనా ఎక్స్పీరియన్స్ చిన్న చిన్నదాని లాగా చె చెప్పాలంటే వాళ్ళ తర్వాత
అవును హ అలసిపోయినట్టు కూడా అనిపించట్లేదు
అ ఏంటది
అలిసినట్టు కూడా అనిపిించట్లేదు తంత మాట్లాడితే అయిపోతాంయి కాల్సందద అవునవును అవును సరే సరే అయితే ఉంటాను
అ అ
బాయ్
ఆ బాయ్